సీ ఫుడ్ చాపలు రొయ్యాలు ఇట్లనా
కొల్లాంటిది ఆ అట్లాటివి తినొద్దన్నారు అంతే
ఆహా
మరి ఇప్పుడేం పత్తాలు పెడతారో తెలీదు అంటే అప్పటికి ఇప్పటికి చానా చేంజ్ అయింది కదా ఆహ్ ఆ తర్వాత నేను అన్ని తింటున్నా టూ ఇయర్స్ మాత్రమే వాలేదు తర్వాత అన్ని తింటున్నా
ఉమ్ నేం మీకేం చేంజ్ గా అట్లేం అనిపిలేదాక్క
నాక్ ఏమి చేంజింగ్ అనిపిలేదు
హేర్ వాళ్ళయితే ఏం దానికి దీనికి ఏం సంబంధం లేదంటావాక్క మీకు అప్పట్లాగానే ఉన్నా
ఉమ్ నాకు హెయిర్ అంతా మామూలుగానే ఉంది అదే ఒక్కొక్కసా సీజన్ లో వొస్తాంటది పోతాంటది మనం తిండి వల్ల కూడా చేంజ్ అయితాంటది బ్లడ్
ఉమ్ తిండి వల్ల ఒకటి వాటర్ చేంజింగ్ వల్ల ఇంటి దగ్గర మాకైతే ఇప్పుడు అన్ని ఉప్పగా వస్తున్నాయి అక్క నీళ్ళు ఎట్టున్నాయ అంటే అంత ఘోరంగా ఉన్నాయి
అవునులే
దానికి రాళ్తన్నాయి తెలియదు ఈళ్ళందరూ అంటంటే లోపల అనిపిస్తుంటదమ్మా థైరాయిడ్ ఉండే రాలిపోతంద ఏమో మొత్తం రాలిపోతే ఎట్లానో అని
అవును అట్లేఏం రాలిపోదు ఇంగయితే ఫస్ట్ టెన్షన్ పెట్టుకోకు స్ట్రెస్ ఫీల్ అవ్వకు
ఆ క్క
అందరు మాటలు పక్కన పెట్టి వాళ్లేమొచ్చి మనకి పెట్టట్లేదు మనకి చెయట్లేదు
ఉమ్ ఎవ్వరు వచ్చేం చెయ్యరు మాటలు మాత్రం మాత్రం చే చెప్తారు అట్లు ఉండాలి ఇట్లు ఉండారు అందరు చూడు వస్త ప్రజలు ఎంత ఎట్లుండారో ఈ ఏజ్ లో పిల్లలు నువ్ ఎందుకు ఇట్లుండవు ఏముందో చూపించు కొన్నుంటేమి
హ్మ్
ఇంకా అమ్మ వాళ్ళనైతే మీరు తిండి పెడుతున్నారా లేదా లే ఇట్లా మాటలు నేనేం బా తింటాకా తింటే ఇంకా లావుగాని దానికి ఏం చేచ్చాం చెప్పు మా అమ్మ సన్నగానే ఉంటది ఇంక మైమ్మ మాదిరి ఉండకూడదా
అంతే కదా అయినా ఇప్పుడు సన్నగా ఉండడమే బెస్ట్ అంతే లావు అయ్యి చచ్చిపోతారు కొంచెం సన్నగా ఉంటేనే బెస్ట్
ఆ
ఓ
మళ్ళీ ఏమన్నా లావు కామని ఏమన్నా ఉందా అక్క కొందరు పెళ్లి పెళ్లి నీళ్లు పడితే లావు అయి తంటారు ఉంటారు కొందరు డెలివరీ అయిన తర్వాత లావు అయ్యేటోళ్ళు ఉంటారు
ఆ
ఇంకా చాలా టైం ఉంది కదా ఇప్పటి నుంచి లావు అయ్యి ఏం చేయాలనో ఏమో
ఆ ఈ జనాలు అంతలే ఊర్లలో జనాలు సన్నగా
ఆ సన్నగైతనావ్ ఆ సన్నగా ఉంటే సన్నగా అవుతున్నాం అనే బాధ లావు అయితే లావు అవుతున్నాం అనే బాధ
ఆ చాలా సార్లు చాలా సార్లు నేను కూడా టెస్ట్లు చేయించుకని థైరాయిడ్ అయితే తగ్గిపోతుంది అనుకోని చాలా బాధ పడేదాన్ని వేరే తెలిసిన వాళ్ళు చెప్పింది పోనీ సరే వెళ్ళు పోనీ నాకి చాలా మంచి జరిగిద్ధి
ఆ కానీ నిజంగానే చాలా భయము బాధ ఒక
మ్ మ్
ఏం జరుగుతాది అనేది
అవును బట్ అది హోమియోకేర్ లో థైరాయిడ్ కి ఒకటే కాదురా షుగర్ కి ఆ వెన్నుముక్క నొప్పికి చాలా మోకాల నొప్పులకి ఆ ఆస్మాకి చాలా రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తారు
అక్క
ఈ ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ వాడాలి షుగర్ కి అయిన థైరాయిడ్ కి అయిన కానీ దానికైతే వాడాల్సిన అవసరమే లేదు కొద్ది రోజులు వాళ్ళు చెప్పిన అన్ని రోజులు కోర్సు వాడితే చాలు
షుగర్ ఇంజెక్షన్స్ కూడా వాడతారు కానీ ఎక్కువై
మ్ అవును
ఎన్నోన్ సమస్
జనాలు చాలా మంది హోమియోపతిని నమ్మరు
అవ్ నం నాక్కూడా అంటే మీరు చెప్పినది కాకుండా వేరేది చెప్పినారు కా
మ్
హ కానీ ఇందుల
హలో హలో హలో హలో
అ
ఆ ఏంరా సిగ్నల్ లోనే ఉండు
ఆ అక్క
మ్ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
అయి ట్యాబ్లేెట్స్ మ్ మ్
చెప్పురా
అదే అక్క ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కొందరు అయితే నాకు చెప్పడం తెలుసా ఫస్ట్ లో గొంతుకి ఆపరేషన్ సరు అని చెప్పినారు థైరాయిడ్ కి
అది గొంతుకు వస్తేనే గొంతుకు రాకపోతే ఎందుకు చేస్తారు
ఏమో అప్పుడు తెలియదా ఇంత భయమేస్తాదని
చాలా మంది అప్పుడు అన్నారులే మనకి గొంతుకి ఒకటి థైరాయిడ్ గ్లాంద్ అని ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది అది ఆ ఆ ఆ్ల్యాండ్ ఏమన్నా దానికి ఏమన్నా ఇబ్ బ్బంది ఇగ అయితేనే ఆపరేషన్ చేస్తారు గాని దానికి అటాక్ అయితేనే థైరాయిడ్ మ్
నా ఫస్ట్ పీరియడ్ సరిగ్ారులేద నా హాస్పిటల్ వెళ్తే మా మేడం రైట్ సైడ్ కొంచెం వాసింది నీకు థైరాయిడ్ ఉంటుందని అప్పుడు టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఇంకా థైరాయిడ్ ఉందని
మ్
కంప్పటి నుంచి టాబ్లెట్స్
ఓమియం పతికి అట్లా సమస్యలు ఏ సమస్యకైనా పోతాంటారు అని
ఆ ఏ సమస్యలు అయినా పోతారు
ఉమ్ మా ఊర్లో కీళ్ళ నొప్పులు మొకాళ్ళ నొప్పులు అని పోతాంటారు హోమియోప ఈ ఎక్కడెక్కడ పోతాంటారో
ఆ కానీ అన్నీ నూ అన్ని పిచ్చి పిచ్చి హోమియోపతిలు అన్నీ వాడొద్దు ఇంటర్నేషనల్ హోమియో కేేర్ అని ఉంటది కదా అక్కడికే ఎళ్ళాలి
వీళ్ళెక్కడికి ఎళ్ళిన్నారు అక్క ఆ టాబ్లెట్స్ వాడింట తర్వాత మనుషులు లావు అవ్వడము అవి తవ్ అవి వేస్ కుంటేనే తగ్గడం లేదంటే తగ్గకపోవడము ఇట్లాంటివి అన్నీ ఉన్నాయని అందుకు కొంచెం భయం అక్క ఏం వాడితే ఏమైతాదో మళ్ళా కొత్తగా అనేది
లేదు నేను చెప్తానా కదా ఇంటర్నేషనల్ హోమియో కేేర్ కెళ్ళు
ఉమ్
ఊ నార్మల్ హోమియోకేర్ లు చానా ఉం
ఊ ఊ
కానీ ఇంటర్నేషనల్ అనే బోర్డు ఉంటది దానికే వెళ్ళు
ఆ అక్క
ఊ
వెళ్తా మనకి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అక్కతో పాటీ డిగ్రీ కంప్లీ టయ్యింది కా ఓపెన్ డిగ్రీ
ఊహూ
అక్క నాకంటే నాకు సూపర్ సీనియర్ నేను సిక్స్త్ ఉంటే అక్క నైన్త్ ఉండేది
ఓకే
అక్కతో పాటి ఓ పెన్ డిగ్రీని కంప్లీట్ అయ్యింది ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గరే ఉంటా అక్క
ఊ ఊహూ ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా
మంది పల్లె కదక్కా జాబ్ చేయాలంటే వేరే వేరే ఊర్లకి పోవల్ల మనోళ్ళు పంపీరు
ఊ ఊ
మనం ఉన్న దగ్గర ఏం ఉద్యోగాలు ఉంటాయి
అదే ఉండవు నీకూ బయటకి వస్తే కొంచెం లోక జ్ఞానం అనేది తెలుస్తుది కదా సిటీలకు వస్తే ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే
పంపీరు బయటికి
అవును
బయటికి అంటూ వెళ్లాల్సి వస్తే పెళ్ళయిన తర్వాతనే అంటారు
ఊ ఈ పల్లెటూర్లుల్లా అది పోదులే సామీ ఇంకా పైగా ముస్లిమ్స్ లో ఇంకా ఎక్కువ
ఎక్ మా
ఊ
నీకూ నే పంపీరు యాడికీ
ఏ
ఉ దే కా అయితే వాడితే మంచిదే అంటాం ఇంకా ఆ టాబ్లెట్స్ వాడితేవేం వాడాల్సిన అవసరం లేదు కదా
ఇంకా వా ఆహా అవసరమేలా క దీ నని పక్కన దిబ్బలోబడే
మళ్ళీ నువ్వు అవి వాడేటప్పుడు ఓ నీకు అదేంటి పీరియడ్ నార్మల్గానే వచ్చిన్న కదా హోమయోపతి వాడేటాప్పుడు
పీరియడ్ నాకు ఎప్పుడుూ ఒక టూ త్రీ మంత్స్ కి అట్లా వచ్చేది
ఉ
ఉ కానీ పీరియడ్ కి దానికి సంబంధం లే పీసి ఓడి అనేది ఉంటది పీసి ఓడి వల్ల పీరియడ్స్ రావు థైరాయిడ్ వల్ల ఏం కాదు
ఓహో థైరాయిడ్ వల్ల బాడీ చేంజెస్ అయి
ఉ ఉ
ఉహు
కానీ చూడు నీకు వస్తే వాడితే అప్పటికే నేను లాభ అయిపోయినా కాబట్టి నాకు తెలీదు నువు వాడు ఒక్కొక్క మనిషి తీరు ఒక్కొక్క లాగు ఉంటది కదా ఉ ఉ
కొన్ని బాగా ఒళ్ళును పడితే మంచిగా ఉంటాం
ఉ వాళ్ళుని మనస్తత్వం ఎట్ంది ఇవన్నీ నీ మనస్తత్వం ఎట్లుంది నువ్వు భయపడతావా నిద్ర బాగతావా ఇట్లాంటివన్నీ అడిగి తెలుసుకొని టీ ట్రీట్మెంట్ ఇస్తారనమాట
ఆహా
ఉ
మనం ఇచ్చనే ఫుడ్డుని బట్టి మనం అంటే ఇప్పుడు బీపీ కూడా లో బీపీ కా కళ్ళు తిరుగుతాయి ఏమన్నా ఫుడ్డు తినుకోకుండా
హ
తక్కువ ఉప్పు వేసుకున్న అన్నం ఉంటాది కదా ఒకక్క రోజు ఉప్పు తక్కువ ఉన్నప్పుడు అట్లా రెండో రోజు అ కాళ్ళు దిరుగుతతే అక్వళ అదంత రోజంతా సప్పగనే తింతతే
ఆ లో బీపీ హై బీపీ ఉన్న అప్పుడు ఏం చెయలేం లే ఇంకా మనం ఉప్పు కారాలు ఎక్కించకోవా తగ్గించు
తగ్గి అంటే వీటిని బట్టి కూడా టాబ్ హోమియోపతిలో మొత్తం మొత్తం కల్పి ట్రీట్మెంట్ చేస్తారుా అక్క మనకి
చేస్తారు అవునవును
ఉ
ఉ ఆ కానీ అది వాడిన తర్వాత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటంది ఆ
మీకు పెళ్ళన తర్వాతనేనా అక్క ఇది తెలియడము
ఆ తై తైరయిడ్ ఉందని ఆవును
అవును థైరాయిడ్ ఉందని ఆ తర్వాత మీరు టాబ్లెట్స్ యూజ్ చేస్తండి టాబ్లెట్స్ యూజ్ చేయడం అనేసి మళ్ళా వేరేవాళ్లు చెప్పినారని వెళ్ళినారా
వాళ్ళు చెప్పారని అప్పుడెళ్ళ
మ్ హు ఆ తర్వాతనే మీరు కన్సీవ్ అయినార అక్క
ఆ తర్వాత పోలేదు నేను థర్టీన్ ఇయర్స్ అయింది ఇప్పటికి
అయ్యప్పుడు వాడినేది
అవి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కొంద
ఈ టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింద అక్క హోమియోపతి యూస్ చేసిన కూడా దానికి దీనికి ఏం సంబంధం లేదా
సంబంధం లేదు నీకు థైరాయిడ్ తగ్గిపోవడం ఇంపార్టెంట్ అంటే
అవును అది మెయిన్కా దానికి అంటే థైరాయిడ్ కి పిల్లలకి కూడా ఏం సంబంధం లేదు కదా
ఆహా థైరయిడ్ ఉన్నోల్లకి పిల్లలు పుడ్ స్తారు ఒకవేళ కన్సీవ్ అయిన కూడా థైరాయిడ్ అటాక్ అయితుంది అదేం సంబంధం లేదు
టెస్ట్ పోయినప్పుడు వచ్చుంటారు కదా ఒక ముస లమే పదహైదు సంవత్సరాలు పదహైదు ఉన్నప్పుడు నుంచి యూజ్ చేస్తుందంట
కాదురా నువ్వు పీరియడ్స్ ఇర్రెగ్లర్ అని ఆలోచించకు ఏం ఆలోచించక్ వచ్చినప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు కన్సివ్ అవ్వాలనంటే అవుతారు లేదంటే లేదు అంతేగాని నువ్వు అసలు ఏం మైండ్ లో పెట్టుకోకు
మ్
ఫస్ట్ అయితే నువ్వు